చూస్తున్నారండి
లేదు రీల్స్ చూసుకుంటా కూర్చున్నా
ఆహా స్పీకర్ ఆనుందా
లేదు కదా స్పీకర్ ఆఫ్ లోనే ఉంది
డిన్నర్ చేసిండ్రా
ఉమ్ డిన్నర్ ఐతే ఏం చేయలే ఇంగ మిల్క్ తాగాను
ఆహా ఎందుకు
తీపి తినబుద్ధే కాలే అన్న అందుకో బాగా హెడ్డేక్ ఐతుంది
ఆహా
హుమ్మ్ వాటర్ మిలాన్ తిన్నా ఏమైనా తాగినా
అహ అయిపోయిందా రంజాన్ ఫాస్టింగ్సు
ఆ అయిపోయిన్నాయి ఇంకా పండగ ఇంకా అయిపోయింది హ్
ఇంక హాస్టల్ల్లో ఉంటరా
లేద్ లేదు ఇంట్లో ఉంటా
ఆహా
హ్మ్
ఏం కర్రీ జేసిర్రు మీ మమ్మీ వాళ్ళు
ఇంకా అది ఫిష్ అందర్ చున్నారు అదే దాన్కి ఏమౌంటుంన దాన్ని ఏసి ఇంగ మిక్స్ చేసి
ఆ హా
ఆ
ఇంకా మాది ఆలూ కర్రీ
అవునా తిన్నార మరీ
ఆ తిన్నా
మ్మ్ హ్మ్
పిల్లలక్ దిన్పిచ్చి పడుకోబెట్టీ నేన్దిన్నా మీక్ కాల్జేస్ నా
అయ్యో పడుకున్నర వోల్లు
ఆ పడుకున్నా రింతసేప్ ప్ ఏడ్చి ఏడ్చి ఇప్పుడే పడు
అట్లే ఉంటది అయ్యో
ఇంకా ఏం జేస్తున్నారు మీ మమ్మీ వాళ్ళు
మమ్మీ మమ్మీ వాటర్ పడ్తుందీ పంపొచ్చింది
ఆ హ
మ్మ్ డాడీ అక్కతో ఫోన్ మాట్లాడుతుండా
ఆ హా
ఆహ్ హు హూ
మ్యారీడాక్క
ఆ చిన్నక్క గాదు పెద్దక్క మ్యారీడ్ చిన్నక్కకు మాట్లాడుతున్నారు
మ్మ్ హ్మ్ స్టడీ జేస్తుందా చిన్నక్కా
లేద్ జావో
జాబా గవర్నమెంటా ప్రైవేటా
లేద్ లేదు అదీ విష్ పార్ట్ టైం లే ఓన్లీ ఫర్ ద ఫాము
ఓకే ఓకే చదువుకుంటూ ప్యార్లల్ గా జాబ్ జేస్తుందా.
టే ఇక్కడ గ్రాడ్యుయేషన్ అయిపేందా అక్క ది
ఆహా ముగ్గురు అమ్మాయిలేనా
ఆ మేమ్ ముగ్గురం
ఆహ ఆ
ఇగ తమ్ముల్లేరు
ఆహ్ హ హ హా మరి ఏమైనా కావాలన్నా డ్యా నేనేనా ఇంగా
అంటే మేమ్ తెచ్చుకుంటాం వెళ్ళి బయిటికి ఎక్కడికైన బైటికి వెళ్తాము
ఆహా అంటే మీ అంది ఇట్లా ఏల్లొద్దు అమ్మాయిలు అది ఇది అని ఉంటదా
అంటే ఉంటది కానీ ఇగ మరి అంత ఏయరులే మా ఇంట్లో ఎల్ ఎట్లా మీ సర్ స్టడీస్ స్నావ్ గదా
ఆవ్ను మీది విలేజా సిటీనా.
ఇది ఆ ఏ ఇది గోదారి ఫ్యామిలీ అంటే ఇది విలేజ్ మచ్ నార్మల్గ అదే.
ఉహు
మన్చేల్ సిటీ
ఉహు
ఉమ్
ఇంకా!
మిర్ ఐ పేంది మెహెంది పెట్టేశ్లా చెళ్ళి వచ్చే వర్ ట్ సెవన్ ఫార్టీ ఫైవ్ ఏమైందేమో ఫుల్ల్ హెడ్డేకైతుంది నాకైతే ఉమ్ ఉమ్
ఉహు కాల్ జెయ్యాలా వద్ద అను. కున్నా అడిగి జేద్దామని
ఔనా!
ఉమ్
అదే ఇగ మరి ఇల్శులాస్తులు సమే
అమ్
పెట్టి ఆ రేప్ హల్డే లే ఏమో ఉంది. ఇగ మీ పండగ ఏమో. రేపు!
ఆ శ్రీరామనవమి.
అదే ఇగ సాటడే అంటే ఇగ వీకెండ్ ఎవరుండరు.
ఆహాహా సండె హాలిడే త్రీ డేసా.
మంచిగ్ ఉండచ్చు
రంజాన్ కి ఒక్ వన్డేనే హాలిడేన.
ఉమ్ ట్వంటీ వన్ నుండి ట్వంటీ త్రీ వరకు త్రీ డేసో ఫోర్ డేసో ఇచ్చిర్రు.
ఆహా
ఉమ్
మరి ఫాస్టింగుంటే యెళ్తర. కాలేజ్కి
ఉమ్ వెళ్తాం కదా
ఉమ్ డే మొత్తముండి ఈవినింగ్ దింటరా.
ఉమ్ సిక్స్ థర్టీ దాకా అట్ల అ మార్నింగ్ త్రీ క్లాక్ లేషి ఫోర్ వరకు ఫైవ్ వరకు
ఫైవ్ వరకు దినేసెయ్యల్ల
అయిపోతుది మళ్ళీ అక్కడ సౌండ్ వస్తుంది ఒకటి
ఆహా ఆ లోపు తినాలి ఆ తర్వాత తినొద్దు
అ
వాటర్ కూడాడ నాగద్దా
తాగద్దు ఉమ్ ఇన్కా మింగద్దు
అమ్మో
ఆ పాలడు
ఆహ మరి మీరు ఇంత చిన్నప్పటి నుంచే ఉంటున్నారు
అంటే ఏజ్ పట్టి ఉంటది
అర్ధం నలేదు
సిక్స్త్ సెవెంతత్ ట్వెల్త్ వరకు ఉంటాం
ఆహాహాహా
హూ అంటే ఇప్పుడు కొంచెంకు ఉంటది కదా ఎట్లా ఉండాలి ఇలాగ మీకటండ
మా దాంట్లోనా ఈ ఫాస్టింగ్స్ నార్మల్గా ఏ దేవుడి మీద భక్తు అతే ఆ రోజు ఉంటారు ఫాస్టింగ్ వీక్లీ వన్స్ ఇష్టం ఇంకా ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఆ రోజు ఫాస్టింగ్ ఇంకా శివరాత్రి కి డే మొత్తం ఉండి నెక్స్ట్ డే నెక్స్ట్ డే మార్నింగ్ వంట చేసుకొని ఇంటర్నింగ్ శివరాత్రి మొత్తం ఆ రోజు ఏం తిన్నారు ఫ్రూట్స్ మిల్క్ అంతే
అంటే మీకు ఫ్రూట్ ఇంకా తింటది లే అవి కూడా
అవునవును హు కానీ ఇంకా మొత్తం ఉండాలి అసలు అన్నం ఒకటి తినొద్దు ఫ్రూట్స్ మీల్క్ తాగు అంతేగా
అదే కదా ఇక తిన్నంక ఆమెకి ఇంకా ఆకలీ లేదే ఏమో
అవును కానీ ఆ దిన్న కూడా అమ్మో బాగా ఇబ్బంది అనిపిస్తది ఒక డే మొత్తం అంతే స్వీట్స్ ఏం తింటాము ఏం తిన్న తిన్న బుద్ది కాదు వామింటింగ్ వస్తున్నట్టు ఉంటది
ఏ ఫ్రూట్ స్టఫ్ లేవు ఇప్పుడు మేము మార్నింగ్ నుంచి ఈవెనింగ్ ఉంట ఆ ఏందేందో ఖజరు పను తినంక వాటితోప్పు కడుపు ఎండిపోతుంది
ఆ ఇంగా పోద్ ఇంగా ఫుడ్ అస్సలు
తిన బుద్ధి కాదు కానీ తినేస్తా
హూ వన్ మంతా ఇప్పుడు మీ ఫాస్టింగ్
ఓహో అవును
అమ్మో ఎట్లుంటరో
ఇప్పుడు ఇంగా నడుస్తున్నాయి అంటే ఇప్పుడు మిస్సింగ్ అయితే కద ఏది మీరు రాంగ్ గా ఒక సౌండ్ విన్నా ఈమె ఉన్నప్పుడు వస్ భవనేశ్వర సాయంత్రం పూట
ఆహా అయిపోయింది కదా పండగ అయిపోయిన తోగుడ ఉంటర
అంటే కొంతమంది మిస్ ఐతర్ కదా
ఆహా మిస్ అయిన వాళ్ళు ఎక్స్
ఆ ఉంటారు అట్ల
ఇప్పుడు మీకు పీరియడ్స్ వస్తే వస్తే మీరు ఉండరా ఆ రోజు
ఉండం
ఆహా అట్ల మిస్ అవుతది అన్నట్టు
అదే కదా ఇంకా థర్టీ వన్ ఉంటాయి కదా ఫాస్టింగ్సు అట్లా ఉన్న వాళ్ళు ఇం తో ఉంటారు
ఉహ్మ హమ్
పోయిన దగర చిన్న పాప సిత్త్ క్లాస్ అంట అమే ఆమె ఫిఫ్టీన్‌ ను ఉండే ఫిఫ్టీన్ డేస్ ఉండేయంట
ఉమ్మ్
ఆహా
ఎండల ఎక్కేసి ఉండబుడ్డ కావాలలి అబ్బా గోర ఉడకపోస్త మా ఇంట్లో మొత్తం రేకులే
ఆహా
అందుకే వుండీ ఇగ సిక్స్ డేస్ ఏమో ఉండే మళ్ళీ ఆపేసా
ఆహా అట్లా ఆపయచ్చా మరి
ఆ ఆపై యచ్చు ఏం కాదు
ఆహా మన ఇష్ట చ్చామన్నటు మన ఓపికని బట్టి
కానీ ఉండాలి ఎందుకంటే మనం వచ్చేంది సంవత్సరం ఒకసారి కదా
అవునవును ఇంగ మధ్ ధ్యలో ఏముండదు ఓన్లీ ఇయర్లీ వన్స్
ధ్యా
ఉహు మాకైతే ప్రతి మంత్ కి ఒక పండగ ప్రతిసారి ఫస్టింగ్ లు
ఆ
ఇంకా నేనేం ఫాస్టింగ్ స్టార్ట్ చేయలేదు కానీ ఏదైనా పండగ వచ్చినప్పుడు తప్పదింగా
ఎగ్జామ్స్ కోసంమని ఫాస్టింగ్ ఉంటారు. కొంత మంది దేవుని కి మొక్కుకుంటే ఫాస్ట్ గ ఉంటారు.
అమ్మో నా వల్ల కాదు ఈ పిల్లలు పెద్దగాయిన తర్వాత ఏవైనా ఇప్పుడైతే గానే కాదు ఆ ఆ ఆ ఇంకా ఫాస్టింగ్ అంటే మా దాంట్లో ఫుల్ రెస్ ప్రిక్షన్స్ ఉంటాయి ఇంకా అది చెయొద్దు ఇది చెయ్యొ ద్దు ఇవన్నీ చిన్న పిల్లల్ని పట్టుకొని సెట్ కావని నేను ఏది తీసుకోలేదు ఇంగ
వినాయకుని మాల వేసుకుంటే మొత్తం వేరే ఉం
కుంటే ఇంకా బాగుంటది అది ఇంకా ఇంగ మొత్తానికి వాళ్ళు సపరేట్ ముట్ట ద్దు మాట్లాడద్దు ఇంగ వేరే ఉంటాయ్ మొత్తం
ఒక సినిమా ఉంది గదా తెలుగు ఇగ ఆమే కాదు ఈ సంక్రాంతి సంక్రాంతి మూవిలో వున్నాడు వాడు
పేరుఏంటి ఆహా
ఉ ఆమెఉంటది వాళ్ళ హస్బెండ్ అం
ఓకే ఓకే ముట్ మట్టిందని ఆ ముట్టినందుకు ఏదో అంటారు అవునవును అది ఇది గ్రేట్ ఇండియన్ కిచెన్ మూవీనా ఆ అదే మూవీ బావుంటది మూవీ
మొత్తం ఎట్లా అంటే పాపం అదేంమంటారు పని చేస్తుంటది ఎలా ఏంటి వాల్ల ఆ మామె అంత భోజనం చేస్తారో
అవును మామ ఈతను గోరంగా చేస్తారు ఇద్దరు
ఆహాహ ఎల్లి పోద్ది అట్లనే చేయబద్దు అయితది నిజంగా ఒక్కోసారి అట్లనే అనిపిస్తది అన్న వదిలిపెట్టి పారిపోవాల అనిపిస్తది
ఊ
కాని ఏదొ వదిలి పెట్టలేం
హ్
ఆ మంచిగా మన లైఫ్ కూడా బాయిస్ లాగా ఉంటే ఎంత బాగుండో అనిపిస్తది.
కనీ మనం కష్టపడిన పడం కదా.
హ్ అన్నీ ఆడవాళ్ళకే టెన్షన్స్.
ఆ
సరే మరి. ఆ ఓకే ఆ అ బాయ్.